గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్
గుడ్ ఆఫ్టర్నూన్ అంత మంచియేనా సార్
అంతా మంచిదే సార్ బాగున్నారా సార్
ఆ బాగున్నా సార్
మ్ ఇంకా సార్ సార్ తిన్నారా? ఇయాల అది అది ఏమంటర్ సార్ గంజు పిండి పెట్టాన్ సార్
ఆ
అయికిన్ అన్ సర్యావా
అవునా సార్
మ్ అది టమాటో సాస్తోన్ తింటే చాలా బాగుంటది సార్ తిన్నారా సార్ మీరెప్పుడైనా
తిన్లే సార్ నేన్ ఎప్పుడు అట్ల
తిన్లేదా సార్ తినాలి సార్ అప్పుడప్పుడు అది గుడా ఒక చాలా బాగుంటది.
అవునా సార్ ఎటైనా టూర్ పొయిన్ల సార్ మీరెప్పుడైన
అవున్ సార్ వెళ్ళాను కదా మొన్న నెల్లూర్ వెళ్ళి అచ్చాం.
షిరిడీ వెళ్ళస్తా చీటి ధీ
ఇటు వెళ్ళలేదు సార్ శిరిడీ వెళ్ళలే సార్
శిరిడీ వెళ్ళలె ఆ కనీ వ వేళ్ళలేదా సార్
లే లేద్ సార్ శిరిడీ వెళ్ళలేదు. ఆంధ్రా, తిరుపతి గుడ వెళ్లలేదు సార్ ఓన్లీ ఆంధ్రాల ఏదంటే వై ద్య చూశాను సార్ నెల్లూర్ చూశాను. మ్ అలా ఈ రెండు ఊర్లు తిరిగచ్చాను సార
అంతేనా సార్
హాయ్ రా ఇంకా సార్ మీరెటు ఎళ్ళారు సార్
సార్ నేను ఈ మధ్యలో ఎటు వెళ్ళలే సార్ ఎస్ కాఘక్నగర్ పొయ్యి వచ్చిన గంతే సార్
ఎందుకు సార్ ఏముండే సార్
ఆడ మా మా బాబాయ్ వాళ్ళు ఉంటరు సార్
ఆహా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా సార్ ఏంది చుట్టిలున్నాయని వెళ్ళారా సార్ సమ్మర్ హాలిడే
ఆ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయని వెళ్ళాం సార్
మ్ ఇంకా లాంగ్ ఎటు ఎళ్ళలేదా సార్ టూర్కి
లాంగ్ ఎటంటే హైదరాబాద్ పోయివచ్చిన సార్ అంతే పోయిన సమ్మర్ల పోయినా సార్ షిరిడీ ఉను తిరుపతి పోయి అచ్చిన
అవునా నేన్ ఈ సమ్మర్లో సార్ మొన్ననే నెల్లూర్ వెళ్ళి మైపాడు బీచ్కి వెళ్ళి తిరిగి అచ్చాను సార్
అవున సార్
మ్ ఇంకా సార్ ఇప్పుడు మరీ లంచ్ ఎన్నిటికిీ చేస్తరు సార్ మీరు
లంచు వన్ థర్టీ టూ అయితద్ సార్ బైట తినస్తా.
బయట తినేస్తారు సార్ ఎందుకు సార్ ఇట్లాండర్ లేదా
ఇంట్లా నాకు అది పప్పు కూర అండది నేను తినను సార్ బయటికి పోయి తినొస్తా
న హ హ నచ్చ పప్ప అనేది నచ్చదు మేడం
అ నచ్చదు సారు
ఆ పప్పు చేసినప్పుడు డైలీ బయటానేనా సార్ లేదా మమ్మీ వేరే కర్రీ చేస్తాదా ఏమైనా
రాత్రి మళ్ళా మా అమ్మీ వేరే కర్రీ చేస్తాది నేను ఇప్పుడు నా పైసలు ఉన్నా నేను బయటకి పోయి తినొస్ చస్సస్
మ్ బయట ఏం తినాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు
ఇప్పుడు పోయి చపాతి తినాలనుకుంటున్నా సార్ చపాతి ఉను
మ్ ఎన్ని వస్తాయి సార్ చపాతీలు మీరు తినాలి
ఎన్ని ఇస్తారు అంటే నాలుగు ఇస్ ఇస్తా సార్ మనం ఎన్నంటే ఆన్ని తీసుకోవచ్చు ప్లేట్ కి త్రీ ఇస్తాడు అనుకుంటా ఆ ప్లేట్కి త్రీ నేన్ ఫోర్ తింటా సార్ అవును సార్
ఆహా సరిపోతదా సార్ మీకు ప్లేట్ ఫోర్
సరిపోతాది సార్ త్రీ అండ్ హఫ్ అన్న ఫోర్ అన్న తింటా కంపల్సరి
కడుపు నిండిపోదా సార్ ఫోర్ తింటే మీకు
నిండుతది సార్
మ్ మాకైతే అది ఎటో పోతది సార్ మినిమమ్ ఒక సిక్స్ సెవెన్ ఏదన్న తినాల మేం
ఓర్ని సిక్స్ సెవెన్ తింటారా సార్ బయట బయటవి
అవును సార్ నేను ఎప్పుడైనా పూరి తింటేనే ఫోర్ తింటను సార్ వాళ్ళు టూ ఇస్తారు కానీ టూ ప్లేట్ తింటాను పూరి అయితే
టూ ప్లేట్స్ నేను వన్ అండ్ హఫ్ ఏ తింటా సార్
సార్ అప్పుడు పూరి అని కాబట్టి ఎందుకో అల్లికూరు కాబట్టి పూరి అని టూ టూప్లేట్ తింటా బయటట్నా మేము నాగ్పూర్ ఈక్పూర్ అడె ఏళ్ళినప్పుడు సార్ అప్పుడక్కడ చపాతీస్ చేస్తారు అయితే ఇప్పుడు అక్కడ తీసుకుంటాంయితే హోటల్ల్లో ఏది మటన్ తోనే సార్ మటన్ కీమా చేస్తారు అట్లా కీమాతోనే సార్ అప్పుడు తింటా సార్ అప్పుడు ఎయిట్ నైన్ చపాతిస్ తింటాను నాగ్పూర్ వెళ్ళినప్పుడు మ్ అవును సార్ అ సిక్స్ సెవెన్ తిని కూడా మేము అది తిని కూడా వన్ ప్లేట్ ఒక వన్ ప్లేట్ బిర్యానీ తెప్పించి మళ్ళ సగం సగం తింటాం సార్ నేను ఇంకా మా ఫ్రెండు గాడు నేను అప్పుడు
అర్రే అట్లేట్ల అయింటాది సార్
తింటాం సార్ మరి గట్టిగా తింటాం మేం అంటే మొక్కోక్కసారి మా ఏ లేదు సార్ అలా పెట్టదు సార్ మే మేబీ ఒకసారి మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉన్నది ఆ ఫంక్షన్ అన్నది దేవునీ చేస్తాం సార్ చేసినప్పుడు పూరీలు ఉంటాయి కద సార్ అంటే పిండి తుని చేసిన తర్వాత దాంట్లో మనం ఏందంటే కొబ్బరికాయ ది పె పెడతాం చూసారా కొబ్బరికాయ గ్రాండ్ చేసి పూరి అన్నట్టు చిన్న కన్నుల టైప్ ఉంటద్ అది దాంట్ల చక్కర నింపి అయి చేసి చేస్తరు.
ఆ
అయితే అది పాయసంతోని చే మా పండు ఒకట్ పంగుంటయి అ పండుగలె చేస్తాం సార్ పండుగలు చేసిన ఇప్పుడు మేం ఏం చేదంటే ఒక్కొక్కడు నేను మా ఫ్రెండ్స్ ఛాలెంజ్తోనీ కూర్చుంటాం సార్ ఒక్కొక్కడు మా ఫ్రెండ్ సచ్చినోడు ఒకటి, రెండు, మూడు, నాలుగు తినేసి కంప్లీట్ అయితయి నేను మా ఫ్రెండ్ ఇద్దరం చాలెంజ్ ఏంటే ఒకసారి అన్నే పన్నెడు తిన్నడు నేను పదిహేను తిన్న సార్
అమ్మా తోడు గట్లెట్ల సార్
తింటంగ పాయసం చేస్తరు సార్ అది పాయసం తోని దాంట్ల కలిపేసి దిన్ని మొత్తం చూరా చూరా చేసి తినేస్తాం మేం మ్ ఇప్పుడు ఏమంటున్నయి సార్ మీదిక్కు వర్షం వస్తుందా మేబి నిన్నా గిన్న నిన్నక్ మొన్న ఏమైన వర్షం వచ్చిందా సార్
సార్ ఎప్పుడు వర్షం అంత గోరంగా అయితే పడతలేదు గని సార్ చినుకులే వస్తయి సార్ రాత్రి ఎస్
ఆ మాక్ గుడా నిన్న నైట్ వర్షం పడ్డది కొద్దిసేప్ పడ్డది సార్ మంచిగనే పడ్డది.
రాళ్ళ వర్షం పడ్డదా సార్
లేద్ లేదు సార్ ఒక్కో వేరే దిక్కు పడ్డయి సార్ మన దిక్కు పడ్లే. మా చుట్టుపక్కల పడ్డది సార్ సిర్పూర్ అనేది మా ఊర్ పక్కకుంటది సిర్పూర్ అనే గొప్ప మాక్ మా ఊర్ నుండి ఇంకో పద్దెమ్ పన్నెండు కిలోమీటర్ పద్దెనిమిది కిలోమీటర్లో సిర్ ర్పూర్ అనేద్ ఉన్నాయి సార్ అక్కడ రాళ్ళ వర్షం పడ్డది సార్ మొత్తానికి
ఆహా
మ్ అక్కడ మొత్తం ఐస్తోని మొత్తం రాళ్ళ వర్షం పడ్డదీ అక్కడ ఉన్నోళ్లు మొత్తము ఫుల్ ఎంజాయ్ చేశాారు సార్ అయినా మేబీ మొన్న చూసారా సార్ హైదరాబాద్లో కూడా ఘోరమైన వర్షం పడ్డది. మొత్తం బండ్లు కొట్కొని పోయినయి కదా సార్ అన్ని వర్షంల
ఎంతసేప్ పడ్డద్ సార్ ఆడ వన్ అవర్ పడ్డదా
వన్ అవర్ కాద్ సార్ ఫార్టీ మినిట్స్ ఏమో పడ్డది సార్
ఆ
అవు
దానికే గంత హైదరాబాద్ల గోరమే
అవు సార్ అదైతే ఘోరం సార్ పాపం బండ్లు అన్ని కొట్టుకొని పోయాయి. చాలా అంటే చాలా అయిందంటే చాల్ అక్కడ ఫస్ట్ డ్రైనేజ్ అనేది అండర్ గ్రౌండ్ ఉండింది కదా సార్
ఆ
దాని వల్ల లోపట ఏమన్న జామ్ ఉన్నా గని ఫస్టే చూస్కోవాలె వర్షకాలం రాకముందే క్లీనిన్ చేస్కొని ఉంచుకోవాలి. దానివల్ల అనేది వ ర్షం అనేది వచ్చినా కాని దాన్ లోపట్కెళ్ళి నీళ్ళనేది ఎళ్ళిపోతాయి అండర్ గ్రౌండ్ అది కొంచం ఏమైన జామ్ ఉన్నా కని సార్ పైకి అచ్చేస్తాయి కదా వాటర్ అనేది అయినా వర్షకాలం హైదరాబద్కి ఎళ్ళాలంటే కొంచం గోరం అనిపిస్త మంచిగ అన్పియది సార్ మొత్తం ఎక్కడ చూసి నా మన వర్షం వచ్చిందంటే రోడ్ మీద మొత్తం మన కాళ్లు మోకాలు మొకాల్ వరకు నీళ్ళు ఉంటయి సార్ హైదరాబాద్లో
అవున్ సార్ మన బాడీయే మొత్తం మునుగుత
ఆ నేన్ ఒక్సారి వన్ ఇయర్ కిందా సార్ నాకు నా మ్యారేజ్ ముంగట నేను ఎళ్ళాను సార్ నే షాపింగ్కి వెళ్ళినప్పుడు చార్మినార్ దిక్కు వర్షం పడ్డది సార్ నైట్ టైమ్ల నాక్ ఆ రోజు లాస్ట్ అ అక్కడికి అప్పటికి ఫోర్త్ డే కంప్లీట్ అయిపోయింది. ఫిఫ్త్ డే సార్ నాకు వాడు నా కోర్ట్ ఇచ్చేట్టు ఆ కోర్ట్ ఇచ్చేది ఉండే సాయంత్రం అప్పట్ వరకు మా మమ్మీలోన్ అందర్నీ నేను షాపింగ్ అయిపోయింది అంత అయిపోయింది ఫిఫ్త్ డే ఆలక్ పంపించాన్ రూమ్కి అప్పటికి వాళ్ళకి పంపించిన తర్వాత నాకు ఓన్లీ కోర్టు తీసుకున్నదండి ఆడు ఒక వన్ అవర్ ఆగన్నాడు ఆలోపట కొద్ది వర్షం లేదు సార్ అక్కడ చెట్లు వాడిపోవుడు మొత్తం వర్షం అల్ల రోడ్డు మీద మొత్ మొత్తం కరెంట్ లేదు ఏం లేదు మొత్తం మోకాలంతా నీళ్లు మొత్తం అగే అలాగానే షూ ఈ మొత్తం ప్యాంట్ మొత్తం పచ్చిగానే సార్
నైటా సార్ అప్పుడు
ఆ నైట్ మేబీ సెవెన్ అయితుంది సార్ సెవెన్ లనే నైట్ అంతా ఏం నైట్ లేకుండే సెవెనే సెవన్కి ఫుల్ వర్షం సార్ టూ మంచ్ వర్షం ఒక టూ ఒక ఎంత సార్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ వర్షం పడ్డద్ది అంతే ఆలోపడనే సార్ మొత్తం రోడ్ మీద మొత్తం మోకాలంతా నీళ్ళు సార్ ఆ మీద నీళ్ళ న నడుచకు వెళ్ళి ఆ మళ్ ఉండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని మళ్ళా వెళ్ళాము సార్ మళ్ళ క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ తోని మళ్ళ మా రూమ్కి అచ్చి మళ్ళ మార్నింగ్ ట్రైన్కి వచ్చాను వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్లా
హైదరాబాద్ నుంచి అళ్ది కాకినాడకి క్యాబ్ బుక్ క్యాబ్ బుక్ చేసుకున్నాడా సార్
లేదు సార్ లేదు లేదు అక్క ఉంటే మేము చార్మినార్ నుండి మాకు కుప్పలో ఒక రూమ్ ఉండే అక్కడికి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాను ఇప్పుడు వన్ ఇయర్ కింద మళ్ళీ అక్కడ నుండి రాంగసట్ ట్రైన్ తోడి ట్రైన్ కి మళ్ళ అక్కడ నుండి ఉప్పల్ నుండి చెల్లా వెల్లి చెల్లా పెళ్ళికి వెళాను సార్ చెల్ల పెళ్లికి అక్కడ స్పెషల్ ట్రైన్ ఉండే ఆ చెర్లో పల్లికి పోయి స్టేషన్ స్పెషల్ ప్రశాంతి ట్రైన్ ఉండే ఫోర్ ఓ క్లాక్ కు ఉండే నైట్ మల్ల అక్కడ నుండి ఫోర్ ఓ క్లాక్ కక్కనుండి ట్రైన్ ఎక్కి సార్ మళ్ళ మా ఊరికి వచ్చేసాను సార్ నా మా ఫ్రెండ్ వల్ల మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు మొన్న రీసెంట్లీ వన్ వన్ మంత్ బ్యాక్ కార్ తోనే వెళ్ళాం సార్ కార్ తోనే అక్కడ నాలుగు రోజులు ఉండి కార్ తోనే షాపింగ్ చేసి కార్ లోనే వచ్చాం సార్
ఆ అట్లన సార్
నా ఫంక్షన్ నా నా మ్యారేజ్ సి కాబట్టి మేము ట్రైన్ తోనే వెళ్ళాం ఇగ మా వాళ్ళు ఎక్కువ వచ్చిండ్రీ సార్ బా మా వాళ్ళు మా అక్క వాళ్ళు మా బాబ వాళ్ళు మా మమ్మీస్ మా ఫాదర్ మా తమ్ముడు వీళ్ళు మా మొత్తం మేము ఎక్కువ మంది ఉంటే కబ్బట్టని మేము ట్రైన్ తోనే వెళ్ళాం సార్
ఆ అట్లనా సార్
మొత్తం అక్కడ మల్ల దిగి మళ్ళ క్యాబ్ బుక్ చేసుకోడు ఉప్పల్ నుండి డైరెక్ట్ చార్మినార్ రోడ్డు షాపింగ్ చేసుడు మళ్ళ క్యాబ్ బుక్ చేసుకోవలే సాయంత్రం వల్ల పక్కనే తినుడు సార్ చార్మినార్ కాన్నే సార్ మీరు ఎప్పుడున్న చా చార్మినార్ వెళ్ళారా సార్
వెళ్ళిన సార్
బ్యాక్ సైడ్ లా చూసారా సార్ ఒక మినార్ హోటల్ ఉంటది అక్కడ మీరు మస్కా బన్ తిన్నారా సార్
ఆ తిన్నాను సార్ ఆ హోటల్ పేరు హోటల్ పేడ్ ఏదో ఉంటది కదా సార్
నిమ్రా నిమ్రా హోటల్
నిమ్రా కాదనుకుంటా నేను తినలేదు నిమ్రా హోటెల్ అయితే
నిమ్రా హోటలే సార్ ఫేమస్ ఉంటది మక్కా మజిద్ రాక ముందే ఉంటది చార్మినార్ పక్కనే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటయి సార్ చాలా బాగుంటాయి సార్ ఛాయ్ తో పాటు
హైదరాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఒక హోటల్ ఉంటది కదా సార్ అది ఏంటిది ఆ ఆల్ఫా హోటల్ అలా
ఆ లేదు మీరు ఎప్పుడైనా సార్ థ్యాంక్ యూ సార్ చాలా విలువైన టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్
థ్యాంక్ యూ సార్